హలో మేడం నమస్తే మేడం వినపడుతుంది మేడం ఇంద.... ఖాళీగా కూచున్నాం చల్లటి వాతావరణం లో
తిన్నార
ఇంకా తినలే వంటనే చేయలేదు ఇంకా
ఆఫ్ మధ్యాహ్నం మధ్యాహ్నం తిన్నార
మధ్యాహనం పెసరువప్పు ఆలుగడ్డ కర్రీ ఆవకాయ పచ్చడ
మీదే బాగుంది
మీరేం తిన్నారు మధ్యాహ్నంల మీ భోజనంలో
మధ్యాహ్నం భోజనంలో మైసూరు పప్పు రస్ చారు రసం
ఏం చేస్తున్నారు వాతావరణం ఎట్లుంది
చాలా చల్లగా ఉంది చల్లగా అప్పుడు రెండిట్ నుంచి ఐదుటి దాకా చల్లగా ఉండే వర్షం గూడా కొంచం అలా వచ్చింది
చల్లటి ప్రదేశం ఉంది మంచిగా చల్లటి వాతావరణం
మబ్బు ఉన్నయ్
ఉ
మబ్బులు ఉన్నాయి
మబ్బులు ఉన్నాయి వర్షాలు వస్తున్నాయి ఇగా చదువుకునే పిల్లల అందరికీ హాలిడేస్ పెంచారు ఈరోజు
అవునా ఎందుకు
వాతావరణం అంటే మామూలుగా ఫిఫ్టీన్ డేస్ ఎండ్లు ఇంకా విపరీతంగా ఉంటాయని ఆఆఆ.......
అదే విక్ ఈ మూడు రోజుల ఈ మూడు రోజుల వాతావరణం చల్ల ఉండి తర్వాత. మళ్ళీ మనకి ఎండగొట్టింది చూడు అట్లానే అయితంట గదా
ఆ.... విపరీతమైన ఎండలు ఉంటాయని ముందుగానే వాతావరణం శాఖ తెలుసుకొని ఈ రోజు న్యూస్ వార్తలు చెప్పిన్రు
మాకి ఇవ్వలేదు మరి ఏం సత్యం కరెంట్ వచ్చింది
సరేమ్మ ఇంకో టూ డేస్ అందరికీ గూడా
ఉహు
కొంతమందికి ఈ రోజే చెప్పడం జరిగింది స్కూల్ అన్ని ఇంకా పదిహేను రోజులు సెలవలు
అదే ఇగా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి గదా ఇగా ఇ స్టార్ట్ కావన్నమాట....
కావు కా ఇంకొక పదిహేను రోజులు పోడగింపు జరిగింది
బాగుంది. మీ మీ దగ్గరలో వాతావరణం ఎలా ఉంది మీ ప్రదేశంలో
చాల ప్రశాంతంగా వాత వరన మంచి చల్లటి గాడతోండి బయట కూసోని ఉన్నా
అవునా నం చాయ్ తాగింరా మరి ఈవెనింగ్.
చాయ్ తాగాము బిస్కెట్థిన్నామ్
ఉ కూర్చున్నారు అవునా.
దా
ఆ చాయ్ తాగినా చల్లగ వాతావరణం ఉంది అనేసి నేనే మా మమ్మి కోసం బజ్జి చేసిన
ఆ మంచిది వే
తినింది హ్
వర్షం పడుతుందని వెరైటీస్ తినాలనిపించింది.
ఊ అంటే వర్షం బడ్లే జస్ట్ టూ ఇట్లా పడ్డట్టు జేసింది అంతే వర్షం ఐతే రాలే
ఉ
మబ్బు ఉంది చల్లగా
అవును
అంతే ఇంకేంది మరి విషయాలు
విషయాలు అంత బాగున్నము ఎండాకాలంలో ఎండల
కరెంటు బోస్తుంది ఒస్తుంది పోస్తుంది ఒస్తుంది
కరెంటు ఎండకు కరెంటి కొరతలు వర్షనికి కరెంటి కొరతలు చాన తెలంగాణ ప్రభుత్వంల
మీ వాయిస్ నాక్ వినిపిస్తలేద్ దగ్గర బెట్టుకోండి మొబైల్
ఇప్పుడు వినబడుతుంద
ఆ ఇప్పుడు ఒకే
ఎట్ల మంచి నీళ్ళు ఉమ్ వాడ్ మంచినీళ్ళు డేలి వస్తాయ పంపు
అహా డేలీ రావు ఒక రోజు తప్పితె ఒక రోజు ఒస్తది
మాకు గుడ అంతే ఈ రోజు అస్తే రేపు రావు ఎల్లుండి మళ్ళీ ఎల్లుండి వస్తె
మంచి నీరు ఏమంటే శుభ్రంగ ఒస్తయ లేకపోతే అందులో ఏమైన డస్
నా మొన్న వర్షాలకూ అంతకు ముందు వర్షాకాలంల మంచిగ రాలే వాటర్ మంచి నీళ్లు కనీ ఇగ మంచి నీళ్ళు తాగకుండా బయటి వాటర్ మిన్రల్ వాటర్ దెప్పిచుకొని దాగుతం
మీరు త్రాగునీళ్ళు ఇప్పుడు మంచి వాటర్ ఉమ్ ఉమ్ ఇంగ అంటే భాగీరథ వాటర లేకపో తే
ఇప్పుడూ భగీరథనే వస్తున్నాయ్ కనీ మం వాటర్ వాతావరణం వల్ల
ఆ
వాతావరణం వల్ల మంచిగ రావట్లేవు అందుకని బయటియి దెప్పించుకొని తాగుతున్నం
ఆహా రీసెంట్లీ ఎలక్షన్స్ జరిగినయ మీ సైడ్? సర్పంచ్ గానీ కమ్యుని కమ్యునిటి
జరిగింది మున్సిపాలిటీ గుడ జరిగినయి సర్పంచ్ వి గుడ జరిగినయ్
సర్పంచ్ మీక్ జరుగుతయ
జరగై మా దగ్గర
ఊహు మా దగ్గర గుడ జరిగినయ్ ఎలెక్షన్స్ హడ విడి
చాల బిజీ బిజీ ఉంది ఎలక్షన్ల
అవును
హు
వేషవి కాలం లో ఎక్కడికైన
వెళ్ళిన
హు
రెండు ట్రిప్పుల్
అయింద
వెళ్ళేసే అచ్చిన
అవున
పెళ్ళిలకి వెళ్ళన పెళ్లిళ్లకు వెళ్ళొచ్చి చెప్పండి
జుట్టు రాలుతుంది నా జుట్టు దానికేమన్న పరిష్కారం ఉందా మీ దగ్గరా జుట్టు
జుట్టు రా రాలుతుందా
ఉమ్ చాలా
చాలా రా జట్టు రాలుతుందంటే మనలో విట ఏమన్నా పోషక లోపం వల్ల జుట్టు రాలుతది మంచి ఆహారం తింటే జుట్టు రాలది మీరు ఇప్పుడు ఏందంటే యూట్యూబ్ల్ల లో ఏ షాంపూ పెడితే మంచిగా ఉంటది ఏ ఆయిల్ పెడితే మంచిగా ఉంటది అని అవే సర్చ్ చేసి చూతారు ఏ ఫుడ్డు తి ఏ అ ఏ ఆహారం తింటే మంచిగా ఉంటుందని చూస్తారా
లేదు
అందుకనే పోతాయి అది మంచి పోషక లోపం ఏదో ఉంటే ఎంటికలు అన్నది రాలి పోతై అది మనం కవర్ త తినడం వల్ల కవర్ అయిపోతే పెరుగుతాయి
ఆ టా ట్యాబ్లెట్ వేసుకుంటే మరి విటమిన్స్ కాల్షియం టాబ్లెట్స్ అవి ఉంటాయి కదా అవి వేసుకుంటే సెట్ అవుతదా మరి
అవి వేసుకుంటే వేసుకున్నంత మాత్రాన మనం మంచి ఫుడ్ తినాలి
హ
తినడమే మంచి తిన్నదనుకో అలాంటి టాబ్లెట్స్ కూడా పనికిరావు వేసుకున్నంత వరకే మనలో బాడీ
మంచి ఫుడ్ అంటే ఏంటి
మంచి ఫుడ్డు ఏంటి అంటే పొద్దున్నే మంచిగా టిఫిన్ చేయాలి పాలు తాగాలి గుడ్డు తినాలి ఆకుకూరలు ఎక్కువ తినాలే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వస్తాన్నాయి కాజు అని బాదాం అని అవి పొద్దున వాటర్ లో వేసుకొని నానబెట్టుకొని పొద్దున్నే తినాలి గ్లాసడు పాలు తాగాలే ఒక ఎగ్గు తినాలి ఆ
బాదం కాజు అవ్వ
ఆ బాదం కాజు ఇప్పుడు ఎక్కువ కొత్తగా అంజీర వస్తుంది అంజీరు కూడా వాటర్ నానబెట్టుకొని పొద్దున్నే తినాలి పరిగడుపున
మెంతి వాటర్ తాగడం వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా
ఏం వాటర్
మెంతుల నీళ్లు
లే మెంతి నీళ్ళు తాగచ్చు కానీ అది పిల్లలు తాగుతే ఏం లాభం
అంతేనా జుట్టుకు పెట్టుకుంటే ఏమైనా
ఆ జట్టు కు పెట్టు కొవచ్చు పొడి చేసుకొని మంచిగా ఇట్లా ఆయిల్ రాసుకున్నట్ రా ఒక గంట సేపు ఉంచుకొని మళ్ళీ స్నానం చేస్తుంటే మంచిగా ఉంటది అట్లా ఏముండదు మంచిగానే మెంతులు రాసుకోవచ్చు ఇట్లా టీ బాగా తాగుతారా చాయ్ బాగా తాగుతారా
ఆ ఛాయ్ బాగా తాగుతా
డికాషన్ తాగుతరా
ఆహా లేదు
డికాషన్ తాగాల మంచిది చాయ్ కంటే
ఏమో ఇగ ఏమన చూ చేసుకోవాలి ఇగ జుట్టుకి తినాలి పోతుంది మొత్తం
హ్మ్ హు తినండి మంచిగ తింటే మస్తు పెరుగుతది జుట్టు పిల్లకి ఏమ్ టెన్షన్ ఏముంటయ్ జుట్టు పొడానికి పెద్దల కంటే ఎన్ వినబడుతుందా
ఆ వినిపిస్తుంది
టెన్షన్స్ చదువు ఒత్తిడి ఉంటది కదా దాని వల్ల గనక పోతున్నాయేమో వాటర్ చేంజ్ హాస్టల హాస్టల్ల ఉంటరా ఇంట్లోనే ఉంటారా
హాస్టల్ లో
అందుకనే వాయిల్తున్నాయేమో నీళ్లు ఇగ బోరు నీళ్లు మంచి నీళ్ళు బావి నీళ్ళు రకరకాల నీళ్ళు ఉంటాయి కదా హాస్టల్లల్ల
అందుకే అవుతుందేమో వాటర్ చేంజ్ కి మల్ల నాలో కొంచం పోషకాహారాలు తక్కువ అవుతున్నాయమో సరిగా
ఆ హాస్టల్ లో ఉంటే ఇంగ అంతే సంగతులు తినరు ఎంత మంచి ఫుడ్ ఉన్నా ఈ ఫుడ్ బాలేదు ఆ ఫుడ్ బాలేదు
అజేయవా
ఉమ్ ఇంకా ఇప్పుడు ఎట్లున్నారు ఇంట్లా మమ్మీ అమ్మ నాన్న అందరు బాగున్నారా
బాగున్నాం మీరు బాగున్నారా
మేము కూడా అందరం బాగున్నామ్
ఇంకేంటి మశ్ హాల్డేస్
ఇప్పుడు హాల్డేస్ ఉన్నాయి కదా చదువు టెన్షన్ లేదు అన్నట్టు
అయినా